హలో
వినపడుతుందా అండి
ఆ
ఆ మంచిగా మాట్లాడండి
తిన్నవా
ఆ తిన్నాం మీరు తిన్నారా
తిన్నా ఇప్పుడు మళ్ళా బియ్యం గడుక్కొని అన్నం తినాలి
ఏం కూరొండారు
మ్ చిక్కుడుగాయ్ గోరు చిక్కుడుగాయ్
ఏం జేస్తాలు ఇంట్లో వాళ్ళందరూ?
ఏం లేదు
అవునా తిన్నరా?
నేనా తిన్లేదు ఇప్పుడు అన్నం బెట్టాలి అన్నం వండుకోవాలె
ఆహా ఇంకా ఏంటి విశేషాలు ఈ రోజు ఏం జేశారు మొత్తం?
ఈ రోజు మొత్తం పండుకున్నా లేస్ న తిన్నా లోహిత తోటి ఆడినా
మీరు ఎప్పుడు పడుకొనే ఉంటారా అండి
నిద్రవత్తె పడుకోక పోతే ఏం జేత్తం
అవునా మీ పాపతో ఆడుకోరా?
పాపతోటి కూడా ఆడుకున్నం పాడుకున్నం మా పాప పనుకుని మళ లేచంది ఆడుతది ఇంక మళ్ళా పాపతోటి ఆడుకుంటాం.
అవునా మ్ మీ పా మీ పాప ఎన్ని సంవత్స
ఏ కూర వండిళ్ళు?
మేము మటన్ వండినం తింటారా అండి వచ్చి?
తింటాం ఫెట్
హ్హ్ మటన్ కాదండి మాది ఈరోజు దొండకాయ
నేను బియం పండించుకొని వచ్చిన
అవునా మీకు దగ్గర్లోనే ఉందా పిండి పట్టేది?
ఆ దగ్గరలోనే ఉన్నది కేజీకి పది రూపాయలు
కేజీకి పద ఐదు రూపాయలె మా దగ్గరైతే
మ్ పెరిగినయి రేట్లు నీవి ఇంకా ఐదు కాడనె ఉన్నావ?
ఆ అవును మా దగ్గర అయితే అయిదే మీ దగ్గర ఎంతో నాకు తెలివదుగా
హ ఇప్పుడు ఏం తిన్నారా రాత్రి
ఎందుకువాయి ఎందుకు పట్టిచ్చారు బియ్యం పిండి?
ఏదో ఒకటి చేసుకోడానికి ఆ గిన్నప్ప ల్ సర్వ పిన్ని చేసుకోవడానికి ఇంకా చేయడం వచ్చు నేను మళ్ళా ఇట్లీ ఇది దోశలలో వేసు కోవడానికి మినప్పప్పు బట్టి డైరెక్ట్ గా పిండిలా కలిపితే అయిపోతది. మళ్ళీ ఇడ్లి ల్లా వాడద్దోండి ఇడ్లిల్ల వాడద్
అవునా
నేను ఇప్పుడే తెలుసుకున్నా నాగిరి యూట్యూబ్ లో కొడితే వత్తాయి. అందరిని అడుకోవాలి తెలుసుకోవాలి
అవునా యూట్యూబ్ లో కొడుతే వస్తాయి కదా అందరిని అడగడం ఎందుకు మరి?
అడగాలి మాది రైటూ రాంగ్మ్మా ఒక్కొక్కసారితే అర్ధం కాదు యూట్యూబ్ లై వింటే
అవునా ఇంకా ఏంటి విశేషాలు అందరూ ఏం చేత్తళ్ళు?
ఏం లేదు తినడం, పండుకోడం ఇల్లు మారవాలి ఇల్లు మారుతానం నా అది మీవే
అవునా ఎక్కడ మరి అంటే మీకు దగ్గర్లో ఎవరండి సైవరు చెప్పారని
మతం అడుగుత మతం అడుగుతే ఏం చెప్ప ఏం చెప్పాలకి రా చూడ వత్తమా మా చూడొద్దమ్మా అంటే చూళ్ళే ఎట్లనో నాగరం సైడు మాహి హస్బెండ్ చూసుకొని వచ్చింది
గ్రేటే అండి ఏ
ఎంజాలే
ఉమ్ మీ అత్తమ్మ మంచిది కాదేమోనండి అందుకే చూపెట్టలేదు.
మా పానీపూరి తిని వచ్చిన నావి
నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతు
ఈ పిండి పాటిత్తాను పోయినప్పుడు అ
మీ వైపు వాతావరణం ఎలా ఉంది?
ఆ
వినబడుతుంది మీకు అసలు ప్రతి దానికి ఏం మాట్లాడరు సరిగ్గా
అ ఇంగిది లోల్ ఇయల వాన కొడతాంది పో వచ్చింది వాన మబ్బు పట్టింది వాన రాలేది
ఉవునా
మీ సైడు?
మా సైడ్ బానే ఉందండి. వర్షం పడేలా ఏమి లేదు ఇంగ సాయితే వర్షాకాలం వచ్చేసింది కదా తొందరగా సాయంత్రం అయిపోయింది. సూర్యుడు వెళ్ళిపోయాడు అలా
ఉ ఇ పోయ మాబ్బే పోద్దిగాల నుంచి మబ్బే ఇంట్ల లో బయట బయట కూర్చొని మాట్లాడతాను.
ఉహు ఎంతంట మీ రూమ్ కి? అంటే మీ తీసుకున్న గదికి ఎంత కట్టాలి నెలకి?
దొందలు రెండు వేల ఐదు వందలు కరెంట్ బిల్ కట్టాలి.
బావుందా మరి ఇల్లు చూసొచ్చారా?
చ్చినామం బావుంది.
అంటే మంచిగా హ అంటే ఆ వంటగది ఇట్లా అన్ని ఉన్నాయ ఎన్ని రూములు? మొత్తం
ఆహా మొత్తం ఇగ టెంట్ హౌస్లక్క పైన్ ఇగ ఫైనా ఇది ఆ అయితే పైన ఇది రెండు రూములు ఉన్నాయి కానీ వేరే వాళ్ళు ఉంటారు ఇంకో రూమ్లు ఇంకో సప్డేట్ ఇల్లులు ఓ అయితే మళ్ళీ సాఫవే ఇయొళడా వాళ్ళు ఎప్పుడు పోయ్ ఎప్పుడు పోయి ఎప్పుడు వత్తరో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు మా మధ్యాహ్నం పోయ తారట పొద్గాల పద పదకొండు ఇంటికితారట వాళ్ళకి ఇంకేం బోల్డు లేవు ఏం లేవు రైస్ కుక్కర్ లోనే వండుకుంటారట అవి
అవునా వాళ్ళు ఉంటున్నార అసల్ తింటరా
ఏమో డ్యూటీకి వారం వచ్చేలా పదిహేను రోజుల్ ఉంటరట పోతరట మరి
టే నా అండి ఫస్ట్ బ్యాచిలర్సా లేకపోతే
కాదు అమ్మాయిలు డ్యూటీ చేస్కునే అమ్మాయిలట ఇద్దరు ఆ అయితే ఇగ ఇట్ ఆ వాళ్ళున్ వాళ్ళు కూడా ఇవ్వ ఏ మనుషులన్ జూ మనుషులన్ జూసే తింటాంది అట్లా ఇగ మేం అట్లో ఓకే చేసినం ఇగ కారిడార్ అయితే పెద్దగ పాప తిరగడానికి మంగుంది గదా
పై నుంచి జాగ్రత్తగ చూస్కోవాలె పడిపోతే ఇబ్బందౌతది.
ఆ అంటే గోడలున్నయి లేండి.
అవునా
మ్ పెద్దదుంది. మన ఇక్కడ దొరకట్లేవ్ రెంట్లు రొం రూమ్లకి నాలుగు వేలల్ల మూడు వేలల్ల ఎవ్వడ్ ఇయ్యట్లేడు.
రొండు రూములు అంటే రొండు గదులు
ఇస్తానుగ
ఒకటి వంట గది ఒకటి ఆ రెండు గదులకే
వాయిస్ కట్ అయితనట్టుంది.
ఏమో అండి ఇక్కడ కొంచం ఏమో నాక్ తెలీదు ఎందుకు రాట్లేద్ గని అడుగుతున్నా అంటే రొండు గదులకే రెండు వేల ఐదు వందల?
కాదు ఒక రూమ్కి ఆ ఒక రూమ్ల అన్నున్నయి అల్ల పెద్దగుంది రూము. టెంట్ హౌస్ ఎట్లుంటదే ఎట్లుంటదమ్మా?
నన్ను వేగొడుతున్నరేంటన్ ఒక్క నిమిషంలో షాక్ అయ్యా నేను
కాదు టెంట్ హౌస్ అంటే ఎట్లుంటది అ ప్పుడూ ఆ అప్పుడంటే అప్పుడు కాదు టెంట్ హౌస్ అంటే పైన మొత్తం ప్లేస్ కాలిగ ఉండి పెద్దగదే పెద్దగుంది. నీ ఇంటిక్ పోయినంక ఫోటో తీస్కోన్ పంపిత్త నీకు
ఆ నిన్ నా నెంబర్ గుడ ఉందా అండి మీ దగ్గర
అహ తీస్కుంట
అది గాదండి నేన్ అడిగింద్ ఏంటంటే బాత్రూమ్ వాళ్ళకు మీకు సపరేటా ఒకటేనా అ
ఎవల్కి మా బాత్రూమ్ మా మాకే ఉంటది పక్కనోళ్ళ బాత్రూమ్
అంటే పైనుంటర్ అన్నర్ కదా మరి వాళ్ళకు మీకు ఒక
అహ రూమ్లనే రూమ్లనే బాత్రూమ్ లెక్క ఇప్పుడూ మ్ అయి రూమ్ పెద్దగనే ఉందంటే
ఆ ఉందా మీకేం ఇబ్బంది లేకపోతే ఏం కాదం డి నాకైతే అవ్ కొన్నీ అనుమానం వచ్చి కొంచం ఆలోచించి అడిగా అంతే
ఏం అనుమానమే నీటిగుంటే సాలు పాలిష్ బండలు మంచి.
మరి రోజు తుడువాలే మీరు చవాలే అప్పుడు.
అవును వును. మరి ఇల్లు కూడా రోజు తుడుతాడు ఆహా అవునా.
ఉత్తిగానే కరాబ్ అయితది పాపేమన్నచేసింది అనుకో అది క్లీన్ చేస్తూనే ఉండాలి. ఊకే క్లీన్ చేస్తూనే ఉండాలి మా పెద్ద అక్కది కూడా సేమ్ కాలేజీ బంటు వీళ్ళేం. మళ్ళా రూమ్ లో ఒక వంటగాది అది ఒక మామూలుగా ఒక రూము మళ్ళీ దానికి అటాచ్. ఒక బాత్రూము అయితే మా అక్కళోకు. కోడుకు అంత వారేస్తేనే ఉంటాడు సండే వచ్చిందంటే చాలు మొత్తం నీట్ గా పెట్టేస్తాడు. రోజు క్లీన్ చేసుకుంటది. మంచిగుంటది ఇల్లు అంటే వైట్ అంటే తెల్ల బండాలు అన్నమాట. పాలిష్.
ఉమ్.
కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. వాళ్ళకు కూడా నీట్ గా మెయింటైన్ చేస్తానే కదా నచ్చేది.
ఉమ్.
ఉమ్ ఇంకా.
అదేం లేదు ఈ మనం హైదరాబాద్ కు వస్తే. బతకడానికి రూమ్ ఇన్ రూమ్ దన్ రూమ్ని చూసుకుంటూ ఉంటే ఎక్కడ. ఎండ బతకాలేం.
అవునా అండి.
ఆహ్ నాదా. మనం వచ్చింది ఎందుకు రూములేళ్ళ మన ఇంటికాడ ఫుల్.
మీరు.
ఫోటో కూడా చూపెడతారా వాళ్ళైనా.
బతికేదే కొన్ని నాలు బిరయానీ నా మ బతికేదే. కొన్ని రోజులు ఆహ్ కొన్ని రోజులైనా మంచిగా ఉంటూ మంచిగా సంపాదిస్తూ ఉండాలి. ఇప్పుడిప్పుడే వేస్ట్ అంటే అలా.
ఉమ్ నామ్మా నేను అట్లా అన్నానా. అద్ ఎంజాయ్ చేస్తానే ఉంటాం.
ఆహా మీరు ఎంజాయ్ చేస్తే ఏం కాదులేండి ఎంజాయ్ చేయకపోతేనే సమస్య. సరే అండి మరి ఉం. రాను.